హలో అండి ఎలా ఉన్నారండి
హాయ్
ఎలా ఉన్నారండి
పోను
హ అండి కొంచెం గట్టిగా మాట్లాడండి వినపడడం లేదు హలో
హలో వినిపిస్తుంద
హా అండి
ఆ
హలో మీరేమైన్నా స్వీట్స్ తింటారా అండి బాగున్నా హా అండి మీరేమన్న స్వీట్స్ తింటారా అండి బాగా
ఆ తింటామండి
మ్మ్ మీకు బొబ్బట్లు చేయడం వచ్చా అండి
ఆ లేదండి మ్మ్ మీకు వచ్చ అండి ఆ ఎలా వేస్తారు
ఫస్ట్ మనకు దీనికి కావాల్సినది పిండి తయారు చేసుకుంటాం కదండి ఒకటి తెల్లగా
ఆ
దానికి మైదా రెండు కప్పులు తీసుకుంటామండి కొంచెం అంటే మనకు బొబ్బట్లు అనేవి పసుపు కలర్ లో వస్తాయి కదాండి పసుపు కలర్ లో రావాలంటే మనం పసుపు తీసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా కొంచెం ఒక చిటికెడండి ఎక్కువ వేయకూడదు మళ్ళా ఉప్పుగా ఉంటాయి అవి
ఓకే
దాంట్లోకి మనం నూనె ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటాం అండి ఇంకా నెయ్యే ఇంకా మనం దానికి ఎంత ఆ నీ మనకి టేస్ట్ బట్టి వేసుకుంటాం అండి మళ్ళీ దాన్ని కలుప్ కోవాలండి నీళ్లు పోసుకొని ఎంత ఎంత కన్సిస్ తెంచి బట్టి కలుపుకుంటామండి నెక్స్ట్ పూర్ణం కి వచ్చేసి మనం పూర్ణం కాల్చే చెనిగిబ్యాళ్ళు కదండి మనకి శనగ పప్పు అ ఒక కప్పు అండి ఒక కప్పు కి బెల్లం ఒక కప్పు అండి
మ్మ్
మనం కొంచెం యాలకల పొడి ఏస్తే బాగా రుచి వస్తుందండి అది ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ పూర్ణంలో కూడా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి బాగుంటది
ఆ
నెక్స్ట్ ఆ ఏమంటారు పిండి మనం ఎలా చేసుకోవాలంటే మైదాని బాగా ఏమంటారు దాంట్లో ఏమన్నా పురుగులు అట్లు ఉంటాయి కదండి బా జల్లిచ్చుకోవాలండి దాంట్లోకి ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలండి బాగా
ఓకే
దాన్ని మనం చపాతికి ఇప్పుడు ఎట్ల అయితే నీళ్లు కొన్ని కొన్ని పోసుకొని చపాతి ఉండలా కలుపు కుంటామో
ఓకే
దాన్ని కూడా అట్లా ఉండేలా కలుపుకోవాలండి
ఓకే
కాకపోతే దీంట్లోకి అంతా కలుపుకున్నాక నూనె పోయాలండి దీంట్లో కి అది మీరు ఎప్పుడ చూసింటే ఓలీగది తెల్లపిండి దాంట్లో నూనె ఎక్ క్కువ పోసింటారండి ఎక్కు పోసి ముద్ద చేసి నానబెట్టాలండి ఒక రెండు మూడు గం ఇట్లన్నా నాంతే బాగా ఇట్లా ఇట్లా రావాలండి మనం పిక్తే సాగల్ల పిండి పరోటాలకి పిండి ఎట్లా సాగుతదో అట్లా మ్మ్ నెక్స్ట్ వచ్చేసి పూర్ణం చేసే విధానం అండి
మ్మ్
పూర్ణము ఎలా చేయాలంటే మనం శనగపప్పును అప్పుడే ఒక కప్పు తీసుకున్నాం కదాండి ఆ కప్పుని మనం దాన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక ముప్పై నిమిషాల పాటు నానబెట్ కాలండి లేదా ఒక గంట రెం ఎంత నాంతే అంత మంచిగా వస్తాయండి
హ్మ్
ఆ నాన్ పెడితే తొందర ఉడుకుతాయండి అప్పు కుక్కర్ లోకేసి ఒక ఐదారు విజిల్లు పెట్నా తొందగా ఉడికి పోతాయండి ఆ నెక్స్ట్ వచ్చేసి ఉడికేసిన తర్వాత నీళ్ళ నీ సపరేట్ ఓ ఓ పడే వడగట్టాలండి పక్కకు తీసేయాలి నీళ్ళని
ఆ
దాన్ని మనం రోడ్ లోకి వేసుకొని రుబ్బుకోవాలండి మొత్తం శనగ పప్పుని బెల్లాన్ని దంచుకొని చిన్న చిన్నగా ఆ బెల్లాన్ని కూడా ఆ రోల్లో కేసి పూర్ణంతో పాటి దాన్ని కూడా బాగా ఆ ఏమంటారు రుబ్బాలండి నెక్స్ట్ ఇప్పుడొచ్చేసి దాన్ని బాగా చేసుకోవాలండి రౌండ్లు రౌండ్లు ఓ బాగా ఉండలు లేకుండా బా ఆహా పూర్ణ పిండండి బెల్లం వేసుకుంటాం కదా బెల్లం వేసుకొని బాగ తిప్పుకోవాలండి దాంట్లో మళ్ళీ యాలక్ పొడి నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి
ఓకే
అది చల్లగయిపోయిన తర్వాత మనం దాన్ని ఉండలుండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పూ నము నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం
అంటే పూర్నం అనేది బాయిల్ చేస్తారా మీరు
ఫస్ట్ బియ్యం దా శనిగ బ్యాళ్లను బాయిల్ చేస్తామండి
ఆ అవును కరెక్ట్ అంటే మీరు మా మా సైడ్ మేము రుబ్బు రుబ్బుడు గు ఉంటుంది కదా దాని కింద వేసి బెల్లం నిగ్గింజలు ఉడకబెట్టినటువీ ఒకేసారి వేసి ఉబ్బు రుబ్బుతామండి ఓకే ఓకే అది చల్లగా కావాలంటండి మీరు బాయిల్ ఏమైనా చేస్తారా అని ఆలోచించానండి
ఆ తర్వాత ఏం బాయిల్ చేయరు ఉడకబెట్టి శని బేళని రోట్ లోకి చి రుబ్బుకుంటాండి బెల్లము అది
ఆ
నెక్స్ట్ బొబ్బట్లు మనం ఎలా చేసుకోవాలంటే తర్వాత పిండి ముందుంది కదండి మైదా పిండి
ఊ
ఆ పిండిని మనం రౌండ్ గా తీసుకొని దాంట్లోకి మధ్యలోకి మన చేతులు కనిపి ప ఇది రాసుకోవాలండి నూనె ఎందుకంటే అంత ఆ మైదా పిండి అంతా చేయిి కత్తకపోతది
ఓకే
అందుకే దాన్ని తీసుకొని చెయ్యికి రాసుకోలండి మధ్యలో ఇప్పుడు ఆ పిండికి ఇట్లా తీసుకొని ఆ పిండి మధ్యలో పూర్ణమిని పెట్టాలండి పూర్ణమిని పెట్టి ఇప్పుడు చపాతిని ఎట్లయితే చేసుకుంటమో అట్లా అనుకోవాలి కానీ చపాతి పిండితో మనం దాన్ని తిక్కలేమండి ఎందు కంటే అది ఇరిగిపోతుది అంత మనం చేతో మాత్రమే తట్టల మెల్లమెల్లగా ఏమైన్నా షీట్ ఉంటాయండి ఇట్లా బొబ్బట్లు చేసుకునేకి ఆ షీట్ మీద మన మీట్ ఇట్లా ఒత్తితే బాగా మె నెమ్మదిగా చేస్తే బాగా పల్చ వస్తాయండి పల్చ గా ఉంటేనే బాగుంటాయిండి తినేవి లావు ఉంటే బాగా కలవూ గుడా
ఉ
నెక్స్ట్ దాన్ని మళ్ళీ పెనం పెట్టుకొని దాని మీద అ నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి
ఆ
నెయ్యేసి బొబ్బట్టేసి కాల్చాలండి రెండు వైపులా
ఆ
అది ఒక బంగారు కలర్ వచ్చే వరకి కాల్చుకుంటే బాగుంటుందండి
అ
తర్వాత దాన్ని మనం పాలతో అయినా తినొచ్చు నెయ్యితో అయినా తినొచ్చు అండి చాలా బాగుంటదండి ఇంకా అండి మీకు ఇంకా ఏమైన్నా స్వీట్స్ వచ్చా అండి
ఉమ్ నాకు అంతగా స్వీట్స్ ఏం రావండి నేను అన్ని నార్మల్ గా కు చేస్తాను
అవునండీ
ఆ నేను రైస్ ఐటెమ్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువగా యూస్ చేస్తాను కానీ నేను స్వీట్స్ అంతగా చేయనండి అసలు నేను మా మమ్మీ చేసి పెడ
మళ్ళ హెల్త్ కి మంచిదండి నేర్చుకోండి ఇంకా అరిసెలు కూడా వచ్చాయి అరిసెలు చెప్పాలండి మీకు
డ్ అరిసెల్ నాకు ఫేవరెట్ అండి ఒకప్పుడు
ఆ అండి అరిసెలు కి మనం కొత్త బియ్యం తీసుకుంటే బాగుంటదండి తెల్లగాంటాయి కదండి కొత్తగా బండించిన బియ్యం అయితే ఆ కొత్త బియ్యం ఒక కిలో తీసుకున్నాం అనుకోండి బెల్లం వచ్చేసి ఒక రడు వందల యాభై గ్రాములు అండి
ఉమ్.
నువ్వులు యాభై గ్రాములండి దానికి నువ్వులే తెల్ల నువ్వులు అండి బాగుంటాయి కదండి. చూడ్డానికి తినడానికి దాంట్లోకి.
ఉమ్.
ఆలుకల్ కూడా ఒక స్పూన్ అండి.
ఉమ్.
ఇంకా దీంట్లోకి నూనెగాని వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. వేయించడానికి ఇవన్నీ. నూనె ఆహ్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటదండి. నెక్స్ట్ బియ్యం ఇది మనం బియ్యంపిండి ఎలా చేసుకోవాలంటే బియ్యం ని బాగా ఇప్పుడు. కిలో తీసుకున్నాం కదండి అవ్వని బాగా కడిగేసి ఒక ఎనిమిది గ. గంటల నుంచి పది గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి బియ్యంని. ఆహ్ నానబెట్టుకొని నీటిని వడ కట్టేయాలండి.
ఉమ్.
తర్వాత ఒక ఆహ్ ఏమంటారు బట్ట పరిచి. దాన్ని ఆరబెట్టాలండి బియ్యంని. ఆహ్ కొంచెం తడి తడి ఉన్నప్పుడే మనం పిండి పట్టించాలండి అవి. పట్టించిన పిండిలోకి ఏమనా ఆరేసినప్పుడు ఏమైనా అట్లా ఏమైనా పోయి ఉంటాయి కాబట్టి మనం దాన్ని జల్లించుకు. అంటే దా సరిపోతాదండి బా అప్పుడు ఏముండవు కదా. జల్లించుకోవాలండి జల్లెడ లోకి వేసి.
ఉమ్.
నెక్స్ట్ బెల్లం పాకం ఎలా చేయాలంటే బెల్లం లో కొంచెం నీరు పోసి కరిగించాలండి. స్టౌవ్ మీద పెట్టి.
ఆహ్.
దాని మీద ఉండలేం లేకుండా బాగా తిప్పాలండి. మనకి పాకం వచ్చిందా లేదా నేసిందా ఒక ప్లేట్ లో నీళ్లు పోసి దాన్ని ఇట్ల బెల్ంని వస్తే అది అతుక్. కుంటాందండి.
అంటే ఎలా
ఇప్పుడు మనము ఒక గ్యాస్ మీద ఉన్నప్పుడు అది కా బి పాకం అయితా ఉంటుంది కదండి. పక్కన ఒక ప్లేట్ లోకి నీళ్లు పోసుకొని ఆ వేడి వేడిగా ఉన్న బెల్లం నీ దీంట్లో పోసీ. ఇట్లా సపరేట్ కాకుండా ఇట్లా ఉం. ఉండ లాగ అయితుందండి అప్పుడు పాకం వచ్చినట్టు అండి.
ఆహ్ అంటే ఇప్పుడు ఒకవేళ అది రాకపోతే.
పాకం ఇంకా కొంతసేపు పెట్టాలండి ఆహ్ అట్లా చూసు కుంటా చూసుకుంటూ చేయాలండి.
ఆహ్.
నెక్స్ట్ ఆ పాకంలో యాలకుల పొడి కొంచెం కలపాలండి. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం పిండి మనం ఏదైతే జల్లించి పెట్టుకున్నామో అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొనీ కోవాలండి.
ఆహ్.
ఆహ్ ఉండలేం కట్టకుండా మళ్ళీ దాంట్లోకి నువ్వులు కొంచెం వేస్ కొని బాగా కలపాలండి.
ఉమ్.
ఈ ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక రెండు నుంచి మూడు గంటలు లేదా అట్లా నానబెడితే అయితే బా రుచికరంగా ఉంటుందండి వెంటనే చేసేయకుండా
ఆహా
ఉమ్ నెక్స్ట్ ఇవి ఎలా చేసుకోవాలింటే చెయ్యికి నూనె పూసుకోవాలండి ఎందుకంటే ఇదంతా అతక్ ఉంటదండి అంతా అది
ఆవును ఆహా
చిన్న ఉండలుగా తీసుకొని ఏమేమంటారు ప్లాస్టిక్ విషీట్లు ఉంటాయి చూడండి కొన్ని ఏమన్నా కవర్లు అట్లే మని దాని మీద ఒత్తుకోవాలండి ఆ చేత్తోనే మనకు బాగా
ఆ ఓకే
ఈ అరిసెలు అనేవి చేతనే వత్తుకోవాలండి పైన పైన ఆ మీడియం మంటపై దీన్ని మనము కాల్చాలండి ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీల ఆరిసలకి పైన నువ్వులు అ సిమిడి చాలా టేస్టీగా ఉంటాదండి
ఆహా తెల్లవ నల్లవ
బా కాల్చుకోవాలండి
తెల్లవా నల్లవా
ఆ అండి తెల్లవే అండి తెల్లవే అండి ఆ
అది మన ఆప్షనల్ కదండి
లేదండి తెల్లవే నల్లవి బావుండవండి దాంట్లోకి ఆ తెల్లవే అండి దాని దాన్ని అతికిచ్చుకొని రెండు వైపులా బాగా ఆ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకొని
మ్
ఉడికించుకోవాలండి వేగించాలి బాగా
ఆ
కొంచెం అంటే సిమ్ లో పెట్టుకుంటేనే బాగా కాల్తాయండి ఎందుకంటే అవి మళ్ళీ మాడిపోతాయ్ తే టేస్ట్ గా మరి గట్టిగా అయిపోతాయ అవి
ఆ
మెత్తగా రావాలంటే సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటేనే బావుంటాయండి
మ్ ఓకేండి
మ్
సరే ఎపుడైన ట్రై చేస్తానేను ఇవి రెండు అంటే మీరు బొబ్బట్లు ఏ టైమ్ లో యూజ్ చేస్తారు అరిసెలు ఏ టై లో యూస్ చేస్తారు
బొబ్బట్లు అన్ని పండుగలకి చేస్తామండి మేము
ఓకే
సంక్రాంతికి అరిసెలు చేస్తామండి పిండి వంటలు సరే అండి మరైతే ఉమ్ బాయ్ అండి